హలో గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మా
ఆ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం బాగున్నారా
బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
ఆ ఫైన్ మేడం
అవునా లంచ్ అయిపోయిందామ్మా
ఆ అయిపోయింది
మధ్యాహ్నం భోజనం అయిపోయింది ఏం చేసారు ఈ రోజు స్పెషల్ ఏంటి ఈ రోజ్ క ఫ్రైడే కదా
చికెన్ ఫ్రై చేస్తున్నాం అది పప్పు చేసినాం
పప్పు చారు చేసిందా
ఆ పప్పు చారు చేసినా
ఓకే అందరు తింటారా అమ్మ పప్పుచారు ఇంట్లో
అవును తింటారు
ఆహా హాహా ఇప్పుడు ఎలా ఉందమ్మా వర్షాలు ఏమన్నా పడుతున్నా యా అదు
అవును మేడం నైట్ నుంచి వర్షాలు పడుతున్నాయి మాకు కరెంట్ లేదు
ఆహా కరంట్ పోయిందా ఓకే
మ్మ్ ఇక్కడ మా ఊర్లో కొంచెం వాతావరణం చేంజ్ అయితే కతం కరెంట్ తీసేస్తారు
అవునా
మ్మ్
అంతే కదా గాలి వానలు వచ్చి మళ్ళీ వైర్లు అటు ఇటు అయిపోతాయి కదా కదా అందుకే లైన్ ఆఫ్ చేస్తారు
మ్మ్ నైట్ ట్వెల్వ్ థర్టీకిి పెండ్లి అయితే మార్నింగ్ టెన్ కి ఎత్
అమ్మాయ్ బాగా డిస్టర్బెన్స్ వస్తుందమ్మా చిన్న పిల్లలు
అవునవును పిల్లలు ఆడుకుంటారు
కొంచెం లోన్ పాడికెళ్ళి మాట్లాడితే బాగుంటదేమో
ఆ చెప్పండి
ఆ
ఇంకా చెప్పాలి
ఎక్కడున్నావ్ మొహరం ఎలా జరుపుకుంటారమ్మా
ఆ మేం చేసుకుంటాం పండుగలు
ఆ చేస్తారా మీరు పండుగ సవారీలన్నీ అవన్నీ ఉంటాయా మీకు
ఆ చేస్తాం మ్మ్ ఆ మేము అయితే సెవెన్త్ సెవెన్ నైన్ టూ డేసు చేసుకుంటాం ఆ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫిఫ్త్ డే నుంచి మొత్తం టెన్త్ వరకు చేస్తారు వాళ్ళు
అవునా ఆహా ఇట్లా మట్ల ఫాస్టింగ్ అనేసి ఏమ్ ఉండరా అమ్మా మీరు
ఆ నేను ఉంటా కదా నైన్ టెన్
అవునా ఆహా ఇస్తేమాలని నే పది రోజులు ఉంటటి కదా ఇస్తేమా మా దగ్గర అయితే పది రోజులు ఇస్తే బ ఉంటది ఇంకా షర్బత్ పంచి పెడుతరు ఆ జులు ర్యాలీ తీస్తారు ర్యాలీ తీస్ అక్కడ మళ బట్టలు సియాలోగులు ఉంటారు కదా వాళ్ళు మా
ఆ మ్మ్ ఇక్కడ అవి ఏం చెయ్యరు గని పీర్ల కోస పీరుల తోటి తిరుగుతారు
అచ్చచ్చా
ఆ ఇత్తెమా అదిజులు ఏమ్ లేదు
ఇస్తే మన్ చెప్పరా ఎవరు గూడా
చెప్పరు మోరంలా
ఇక్కడ మా దగ్గర మూరం లో ఉంటది అన్నట్టు పది రోజుల నుండి
అవి ఉ
ఇక్కడ ఉంటది సోమవారం మండే మండే ఇస్త ఇక్కడ ఇస్తేమ ఉంటది
ఆ
కానీ అది మోరంలా అని లేదు
అచ్చా
హ
ఉ
ఉ ఇంకా
ఇంకా చెప్పాలి మోరం అంటే మోరంలో పది రోజులు ఎందుకంటే అందరు ఒకపోద్దు ఉంటారు తీస్ కాస్ స్తారు వాళ్ళు అంటే ఎలా జరిగింది మనకు ముందు ఏమేం జరిగింది కర్బలా గురించి ది దిడ్ గురించి అన్ని చెప్తారు అన్నట్టు ఎలా ఉండాలి లైక్ ఇలా అయింది ఈల్ల తో ఇలా అయింది ఇలా జరిగిందని మొత్తం చెప్తరు కర్బలా స్టోరీ మొత్తం బాగా ఉంటది వెళ్తే మంచిగా అనిపిస్తు సరి ఉమ్
ఆహా
ఇంకా మా
ఇంకా చెప్పాలి మేడం
ఇంకా మేము లో క్లీనింగ్ అనేసి బట్టలు అవి ఇవి మొత్తం ఇంలో ఉతకడం కలర్ వేయడం జరుగు తుందా
ఆ కలర్ ఏయ ఏసుడులేదు ఇప్పుడు కానీ అది మొత్తం మేము యూజ్ చేసినవి ఏమేం వస్తువులు ఉంటాయో అవి ఫ్రెష్గా
అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు మళ్ళీ కడుక్ కొని పెట్టుకుంటారు అన్నట్టు కదా ఆ అవును
అట్ల కానీ ఈసారి అయితే చెయమా అవి మొత్తం పాత సామాన్లు ఉన్నాయి కదా ఇక పాడేసేడు విడిదే ఉన్నదని
ఆ
ఆ దానికి ఏం కడుకుంటాం
ఇందరమ్మ అ చ్చిందయితే కట్టుకుంటున్నారు కదా ఇప్పుడ అవును ఇక్క దానికి ఆడి అయిపోతాది ఇంకా మేడం
ఇంకా చెప్పాలి
చెప్పండి నను పిల్లలు మీరు ఏమనిచెస్తున్నాను పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నారు మేడం కొంచెం వెదర్ చేంజ్ అయింది మంచిగా అనిపిస్తాంది ఇ
ఆహ చల్లగుందేమో మీ అటు వర్షం వచ్చిందన్నారు కదా
అవును వర్షం వచ్చింది నైట్ మార్నింగ్ ఎండానే ఉండే గాని ఇప్పుడు ట టూ నుంచి బాగా కూల్ అయిపోయింది
అచ్చ అచ్చ ఆహా ఆహా ఇంగా వ గాలోస్తున్నాయా
ఆ గాలిలేస్తుంది
ఓహో
హు ఇంకా మేడం మీరేం చేశారు
మేము మమ్మీ వాళ్ళ మటన్ తీ చ్చామండి మటన్ తీస్కొని వచ్చారు మా ఆయన అయితే మటన్ కర్రీ మా పాపే చేసింది ఇంకా నాకు కొంచెం పని ఉండే అయితే నేను అవన్నీ క్లీనింగ్ చేస్తే పాపం ఆ పాపే చేసింది ఏం చెప్పలేదు ఆమె ఆమె తోటి ఆమె చేసింది మంచిగా చేసింది చాలా టేస్ట్ గా కూడా ఉంది
ఆ పాపం చిన్నపిల్లనే మంచిగానే చేసింది మరి
అవును చెయ్యాలి కదా అప్పుడు ఇంతకు ముందు అంటే నేను చెప్పేదాన్ని ఇది ఇది ఇలా ఈ మసాలలు ఇలా వెయ్యాలి ఇంత ఇంత వెయ్యాలి అని ఇప్పుడు నేను నా పని చేసుకు టువున్న ఆమే అమేనే మో మొత్తం ప్రిపేర్ చేసింది మంచిగా చేసింది ఆ అన్నం బెట్టింది పప్ప కర్రీ చేసింది మటన్ కర్రీ పిండి కూడా మంచిగా నానబెట్టి ఉంచింది నేను తర్వాత స్నానం చేసి రొట్టలే
ఆహా మొత్తం పని చేస్తున్నది పాపం
ఉ మొత్తం పని లేదమ్మా రెండు చేసింది ఆ
ఆ ఆమె ఆ ఆమె పోచా ఇంకా చేస్తది కదా ఇక ఫ్రైడే మొత్తం పని చేసింది అన్నట్టు
అవును ఆ ఊడిచింది పొద్దున్న లేచి
ఆ మరి మొత్తం లేదు అయ ఏముంటది ఇంకా
అంతే కదా నేను మొత్తం క్లీనింగ్ చేసాను కదా బాకెట్లని బాత్రూమ్లని రేపు మా ఇంటికి చూ ట్టాలు వస్తున్నారు అందుకని ఆ
ఆహా ఎవరూ వస్తండ్రూ
మా ముందు హైదరాబాద్ కి వెళ్ళాం కదా మేము మా అత్తమ్మ వాళ్ళ కజిన్ వా ఆమెతో వస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళని తీసు వస్తానని చెప్పింది అందుకనేసి ఉ అవును
ఉ ఎప్పుడు వస్తండ్రు
స్తానని చెప్పారు
ఉ ఇంకా ఇంకా చెప్పండి మేడం
చెప్పాలి మరి ఈవినింగ్ ఎక్కడకన్నా వెళ్తున్నారా లేకపోతే ఎళన్నా ఈవినింగ్ ప్రిపరేషన్ అయితే అయిపోతారా
ఆ
ఏమన్నా చేయాలా ఏమన్నా స్వీట్ చేస్తారా మీరు ఫ్రైడే ఫ్రైడే పాత్యాలని ఏమన్నా
ఆ నేను తెప్పించిన బయట నుంచి
అచ్చ అచ్చాహాహా అయితే ఫాతియాలు ఇస్తారా ఈవినింగ్ టైం లో
ఆ తెలేదు కానీ నేను తింటా అట్లా ఫ్రైడే ఫ్రైడే తినాలి కదా స్వీట్
అవునా ఫ్రైడే ఫ్రైడే బూందీ తెప్పించుకుంటారా అమ్మా మీరు
ఇవాళ లడ్డుూ తెప్పించిన
అంటే మీకు స్వీట్ కంపల్సరీ అన్నట్టు స్వీట్ అంటే బాగా ఇష్టం ఉన్నట్టు ఉంది కదా అ
అవును బాగా ఇష్టం
చెప్ప
ఉ
ఇంకా
ఇంకా చెప్పాలి మేడంమ్ మీరే
తీ వర్షం వచ్చింది ఆ గాలి వానలు వచ్చాయి వర్షం వచ్చింది పొద్దున మామూలుగానే మబ్బు ఉండే కానీ ఎండ బాగానే వెళ్ళి ది నేను కూడా మిరపకాయలు వేశాను పెరుగులో ఉళ్లాడతాయో లేవో అనుకున్నాను ఇప్పుడు ఎండ బాగానే వెళ్ళింది
ఆ
రండు మే అది దయిమిర్చి అంటరు కదా అదే వేసా
ఆ ఇంకా
ఇంకా మీకి ఇష్టమ అండి మిరపకాయలు అలా వేయించుకొని తినడానికి
ఆ
మిర్చి తింటారా మీకి ఇష్టమా పెరుగులో వేసుకొని తింటే
ఆ ఇష్టం మా అత్తమ్మ పంపిస్తది ఆ పాపడాలు ఆ ఇంకా పిక్కల్స్ ఆ ఉ అవి ఏమన్నా చేస్తే మా కపం మా అత్త అత్తమ్మ పంపిస్తది
అవునా అది నెన్ తీసాను ఈ రోజే పెట్టాను ఇంకా రెండు మూడు రోజులు ఉంటాది ఓకేనమ్మా
ఆ సరే మేడం
చాలా బాగా మాట్లాడినందుకు ఉ చాలా సంతోషంగా ఉంది ఓకే థ్యాంక్ యూ మ ఉంటా